హలో
హలో
నమస్కారం అండి
రం అండి చెప్పండి
నేను మీ గురిన్ గురించి మీ పట్టణాల గురించి మీరెక్కడ ఉంటారు మీ రోజువారీ కార్యాలు ఏంటి వన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను
దేనికండి
మేము కార్య యాప్ అండి ఆ సమాజంలో ఆడవాళ్ళు ఎలా ట్రీట్ చేయబడుతున్నారు ఏం టిది ఇంకా మళ్ళీ పట్టణాల్లో ఎలా ఉంటున్నరు జనాలు ఉమ్ పల్లెటూరు గ్రామంలో ఏలా ఉన్ టున్నారు అవ్వని తెలుసుకోవాలని కాల్ చేసామండి
ఊహ్
ఉమ్ నాకు మీ దినచర్య గురించి చెప్తారా మీరు పొద్దున్న ఏ టైంకి లేస్తారు లేచిన తర్వాత ఏం చేస్తారు
పొద్దున్న ఫోర్ థర్టీకిి లేస్తాం
ఫోర్ థర్టీకి లేస్తారా ఫోర్ థర్టీకి లేచిన తర్వాత ఏం చేస్తారు
ఫోర్ థర్టీకి లేచాక వాకింగ్ చేస్తాం
ఉమ్
వ్యాయామాలు చేస్తాం
ఊ
ఇంకా కాలకృత్యన్న అన్నీ చేసి ప్రెసప్ ఐతాం స్నానం చేస్తాం స్నానం చేసాక డి నేన్ జేసిచ్చి అందులొకెళ్ళిపోతాం
చెన్ కెల్పోతారా ఆ ఏం పంట వేస్ తారు చేన్లో
మేము గోధుమ వరి అవన్నీ ఏస్తాం
దుమాల వరి అవన్నీ ఎస్తారా సంవత్సరానికి యో ఒక్క పంట వేస్తారా రెండు పంటలేస్తారా
మూడు పంటలేస్తాం సం చరాని
క్క సంవత్సరానికి మూడు పంటలు వేస్తరు ఊహూ మరి మీరు ఒక్క సంవత్సరానికి మూడు పంటలు వేస్తాం అంటున్నారు మీకు అక్కడ వాతావరణం సహకరిస్తుందా ఎలా ఉంటుంది
వాతావరణం బానే ఉంటది కూల్ గా ఉన్ టదే మంచి
ఊహూ మీ పంటకి సరిపడ వాతావరణం ఉంటది అంటరు అంతేనా
హా
ఉహు మరి నీళ్ళు
మిల్ బోర్ బోరు ఉంది
ముగురుందా. ఆంటే మీ ఊర్లో అందర్. డు ఇలాగే బోర్ యూజ్ చేస్తారా ప్రతి పంటకి
చేయరు చేయరు కొంతమంది జేస్తారు కొంతమంది చెయ్యరు కొంతమందికి లేవ్ గూడా పోలాలు.
కొంతమందికి పొలాల్ కూడా లె. అందరు వరి గొధుమా. ఈ పంటలే పండిస్తరా అండి.
కాదు వేరే వేరే రకరకాల పంటలు గూడా పండిస్తారు.
వేరే వేరే రకాల్ ప పంటల్ కూడా పండిస్తారా.
ఉమ్.
ఆహా మరీ మీక్ అక్కడ చదువు ఎలా ఉంటది మీ ఊర్లో.
చదువ్ బానే ఉంటది గవర్నమెంట్ స్కూల్లో చదువ్. ఉంటరు పిల్లలు.
ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారా ప్రైవేట్ స్కూ.
ఉంటారు ప్రైవేట్ స్కూ. తూల్ గుడా పోతారు కొంతమంది పోతారు కొంతమంది గవర్నమెంట్ స్కూల్ కు పోతారు.
హు హ్మ్ మీరైతే చేన్ పని. అక్కడ చేన్ పని చేస్తా అంటారు.
హు హ్మ్.
ఉమ్. ఉమ్. మీక్ మూ. అక్కడ మీ ఊర్లో ఆడవాళ్ళని మగవాళ్ళని. అందర్నీ ఒకే విధంగా ట్రీట్ చేస్తారా లేకపోతే. అడవాళ్ళు ఊకరకంగా. వాళ్ళని ఒక రకంగాని ఆ విధంగా ట్రీట్ చేస్తారా.
అందర్నీ ఒకే రకంగా ట్వీట్ చేస్తారు. ఎడమగా ఫీలింగ్ లేకుండా.
ఆ అంటే ఆడవాళ్ళు మాత్రమే ఈ పనే చేయాలి. మగవాళ్ళు ఈ పని చేయక్. కూడదు అలాంటి కొన్ని ఉంటాయి గదా మీ ఊర్లో. నువ్ అలాంటి ఏమైనా ఫాలో అవు. తర లేకపోతే ఏ పని ఐనా ఎవరైనా. చేయొచ్చు అనే విధంగా. పన్చేస్తారా.
అట్లాంటిది ఏమి ఉండదు అన్ని పనులు కలిసి చేసుకుంటాం కలిసి. మస్ చేసుకుంటాం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ
అందరు కలిసే ఉంటారు కా పనులని అందరు కలిసి చేసుకుంటారు అంతేనా
ఆను
మీ ఫ్యామిలీలో మీరు ఎంత మంది ఉంటారు మీ సెవెన్ మెంబెర్స్ ఉంటారా జాయింట్ ఫ్యామిలీయా
ఉ సరే అండి థ్యాంక్ యూ
ఎ టైమ్ ఇ